హలో హాయ్ రా ఎలా ఉన్నావ్
తిన్నావా
ఆ
తిన్నాను
వాయిస్ ఎం మట్ల వస్తుంది హలో
తిన్నాను
ఏం చేస్తున్నా
నథింగ్ టు వరి
తిన్నావా
తిన్నాను మా ఫ్రెండ్ మ్యారేజ్ వన్ టూ డే
ఎప్పుడు
వన్ టు సుమ మ్యారేజ్
సుమా ఓ ఆ అక్కది
ఆ వెళ్ళాలి వెళ్తాను వస్తున్నా నేనే వస్తున్నా అంట
ఆ ఇంక షాపింగ్ చేస్తవ ఫ్రెండ్ పెళ్ళంటే
హ్మ్ షాపింగ్ చేసాను అన్ని చేస
ఎం పెడుతున్నావు ఏం తీసుకెళ్తున్నావు గిఫ్ట్ ఫ్రెండ్కి
కుంటన వాళ్ళది
అవ్
హ్మ్
ఎవరిది ఇద్దరిద వాళ్ళది ఫోటో పెటీచ్
ఆ ఎంగేజ్మెంట్ ది వెడ్డింగ్ ది
హ్మ్ బంధ ఫోటో
ఆ
అయితే ఇంకేం ఎంత ఎట్లాంటి ఫ్రేమ్ చెపిస్తవ్
ఆ
ఎలాంటి ఫ్రేమ్ చేపిస్తవ్
మామూల్ దే మా
మామూల్ది
హ్మ్
అదే ఎంత ఎంతకి ఫోర్ టూ ఫోర్ ఇంటూ టూ అట్లా చేస్తారు కదా ఫోర్ ఇంటూ సిక్స్ అట్లా సిక్స్ ఇంటూ ట్వెల్వ్ ఆ క్ వల్లీ మళ్ళీ
ఫ్రేమ్ చేయించి మ్యారేజ్ గిఫ్ట్ ఎవలి
ఓ ఒక ఎంజాయ్ ఇల్లు సెలబ్రేట్ చేస హల్దీ ఇంకారీ త్రిషణవుద దుమ్ము దులిపేస్తారట మా ఆవునులే అడ్జస్ట్ అయిపోతా అన్నారు ఆ అక్కకి నచ్చాడు కదా ఆ
బాలు వాళ్ళిద్దరూ
ఆ ఇంటి దగ్గర ఎట్లున్నారు ఊరికిళ్ళా వే అంతరు
హౌస్ వైఫే ఇంకా నేను విక్కి అంటుంది
జాబ్ చేయదంటనా
ఇంగేం జాబ్ చేస్తా
ఏమి
హౌస్ వైఫ్ నే అనింది ఇంగ ఏం జాబ్ పోనట్టే కదా
ఆ
ఆ
ఏం లేదు చెప్పాలి
ఏమో చెప్పాలి
ఆ
నో చెప్పాలి
తోట కాడ రేగ్గాయలు గాయలే రేగి పండ్లు
ఏందో
జాం కాయలు కాయలేదా
జామప్ పండ్లు తెచ్చాను ఇంటికి
పోలా ఊరికి
ఏందీ
జామకాయలు బ చెట్టు ఎక్కి కోసవ
ఆ
చెట్టు ఎక్కి కోసావా అంటన్న
చెట్టు ఎక్కి కోసిన చెట్టు ఎక్కి కాదు విమానం ఎక్కి కోసాను
నువ్వు అంత ఓవర్యాక్షన్ చేయవల్ల
మగ చెట్టు ట్టెక్కి కోయకుండా ఎట్లా కోస్తారు
స్తున్నయ
ఆ హ్మ్ మ్మ్ కోసాను ఎలాగోలా కష్టపడి
ఇంకేంటి బాయి ఉంది కదా మన తోటి పక్కన బాయిలో వాటర్ ఉన్నాయా
వాటర్ ఉన్నాయి
సమ్మర్ సీజన్ కదా
ఫుల్లు వాటరున్నాయి ఈత కొట్టాము ఈతలాడాము
ఆహా పల్లెటూరే బాంటుంది ఎంతైనా సిటీల కన్నా బాగా అక్కడ అంత కాలుష్యం కూడ ఉండదు ఇక్కడైతే అంతా బాగున్ పల్లెటూర్లో అయితె అంత స్వచ్ఛమైన గాలి వేస్టేజ్ ఉండదు అంతా ప్యూరిఫై ఆక్సిజన్ దొరుకుతుంది బాగ
అవును అవును
పల్లెటూర్ల అంతా పొగ కాలుష్యం అంతా ఎక్కువ ఇంకేంటి మీరూ ఎక్కడ ఉండేది టౌనా మీది పల్లెన మాది పల్లె మాది బాగా మాది పల్లెటూర్ లో అటు ఉంటుంది మీ టౌన్ లో ఎట్ల ఉంటుంది ఆ
మేము టౌన్ లొ ఉన్నాము
హు ఎట్లుంటుంది టౌన్ వాతావరణం ఎట్లా